హలో వినుపడుసుంద
వినిపిస్తుంది నీకు వినిపడట్లేదా
ఆహా లేదు
నీ దగ్గర ప్రాబ్లం
నాదే ప్రాబ్లం అంటార
ఆ
అయితే మందలేండి సిస్టర్ తిన్నారు కదా
ఆ
ఏం సిస్టర్ గ్లాసులు సౌడ్ వస్తున్నాయి పక్కన గ్లాస్లు ఏమన్నా సర్దుతున్నారా అంటీ
లేదు
సౌండ్ వస్తే అడిగినా లేండి
వాటర్ తాగుతున్న వాటర్ కూడా తాగుద్దా
ఆ తాగండి తాగండి
తామ్
మీర్ ఏం తిన్నారు
అన్నం సాంబార్
సాంబార్ బానే ఉంటుందా
సాంబార్ లాగానే ఉంటది
హలో ఉహూ మజ్జిగ ఎమన్నా పోస్తారా
మజ్జిగలు అట్లాంటివన్నీ ఉంటాయి
మన్ డిస్టర్బెన్స్ వస్తుందా
ఏం రాలు
ఊ మాది వైట్ రైస్ పప్పుూ అన్నం అన్ని రైస్ ఉడకలే సిస్టర్ ఉ
జూ మీ హాస్టల్లో చెప్తే యూజ్ వుంటాది
నిన్న చెప్పింటేనే వాళ్ళు రిప్లై ఇవ్వలేదు ఇప్పుడు లిఫ్టో కాపుతున్నా చెప్ పని మిరు
ఆ
ఇంక అంతే ఊరుకునే అయిపోయినా
ఎక్కడ ప్రాబ్లం వస్తే అక్కడ సాల్వ్ చేసుకోళ్ల
ఊ చేసుకుంటాం ఏంటి కాల్ చేస్తారా బ్యాలన్స్ వేసుకున్నారా రీఛార్జ్ అ రీఛార్జ్ చేసుకున్నారా ఆంటీ
అర్ధం కాలా
రీఛార్జ్ ఏసుకుంటార ఏసుకున్నార ఆంటీ
లేదు లేదు
ఏం సిస్టర్ వైఫే ఉందని వేసుకోలేదా ఇంకా
నా దగ్గర అంత డబ్బులు లేవమ్మా
కాదు వై పై ఉందని వేసుకోలేదా అని చెప్తున్నా
లేదు లేదు
ఉహూ సరే సరి ఇంకేం దిస్టర్ ఏం విషయాలు తినడం చదువుకోవడం అన్ వద్దంటారా ఇంకెం విష్
సిదేంలేదు ఆ
ఉ ఊ ఎంత న ఏమ్ లే అవును మీకే ఏ ఫుడ్ అంటే ఇష్టం
ఆ
ఏం ఫుడ్ అంటే ఇష్టమో అంటున్నా
బిర్యానీి
ఫ బిర్యానీ చి చికన్ బిర్యానా మటన్ బిర్యానా
చికెన్ బిర్యానీ
ఎలా చేస్తారు కొంచెం చెప్తారా సిస్టర్ మాకు తెలిదు
బిర్యానీ చేసక రాదమ్మా
కొంచెం తెలిసిన తన చూప్పడి అబ్బా
బిర్యానీలు గిర్యానీలు ఎప్పుడు ప్రయోగాలు చేయలేదు
అయ్యో చికెన్ అనే చెప్తారా మాకు చికెన్ కూడా తెలీదు ఎట్లా చేయలో
నేము చెప్తే తినేంత ఉంటుందా మీకు ఆ
మేము ట్రై చేస్తాం
ఏం చేసి బిరన్
అలా మీరు చెప్పండి కొంచెం మేం చేస్తా ట్రై చేస్తాం అట్లా ఎట్లా చేస్తారో కొంతా చెప్పండి చాలా ఎక్కువ వద్దులేండి ఉలికుప్పాల మేం ట్రై చేస్తాం కొంచెం చెప్తారా హలో సిస్టర్ వెనపడుస్తుందా
వెన్పిస్
చెప్పండి చెప్పండి ఎలా చేస్తారో కొంచెం చెప్పండి మాలు తగ్గేటట్టు చెప్పండి కొంచెం పర్లేదు టైం ఉంది మాకు ఇంకా చాల
ఆ రేంజ్ లో మాకు రాదు
మరి ఏం వచ్చు నీక మరి ఏమోచ్చు వంటలు అదనా చెప్తే ఏం ట్రై చేస్తాం జర్మన్ రైస్ బాగా ఇష్టాం కదా చెప్తారా
అది కూడా రాదు
సిస్టర్ చోప్పడి సిస్టర్
ఇ హూర్ యూట్యూబ్ లో ఉంటది కదా
ఏద
యూట్యూబ్ లో వస్తది గూగుల్ తల్లి ఉంది అన్ని ఉన్నాయి నేర్చుకుంటే అయిపోతది
ఆ మీరు చెప్తే నేర్చుకుందం అనుకున్నాం మేము
అట్లాట్ల నేర్చుకుంటారు అప్డేట్ హలో
చెప్తే నేర్చుకుందాం మనీ వంటలువన్
సరే ఆయుల్వేడ్ చేసి పోపు దినుసులు వేయాలి ఆనియన్స్ చెయాలి అది బాయిల్ అయినాక చీకెన్ వేసి తర్వాత వాసుపు వేయాలి
ఆ
పించుకున్న తర్వాత అంటే చికెన్ లో ఉండయి వాటర్ అంత అ ఉంటది వాటర్ అంతా పీంచుకున్న తర్వాత మసాలా దినుసులు అంటే ముందుగానా రెడీ చేసి పెట్టుకున్నాం ఆ మసాలా అవన్నీ వేయాల వేసి హాట్ చేసి పెట్టేస్తే చికెన్ అయిపోతుంది
ఉహ్ అంటే మసాలా ఏం పేస్ట్ చేసుకోరా
చిన్న సింపుల్ ఆ
మసాలా ఏం చేసుకోరా అ పేస్ట్ గీస్ట్ అట్లా
మేము సపరేట్ పేస్ట్లు మేసుకు మేమే తయారు చేసుకుంటాం దానియాల్ పొడి టమోటస్ మ్మ్ వెల్లుల్లి కొత్తిమీరా అల్లం అన్నీ కలిపి ఒక పేస్ట్ లా తయారు చేసుకుంటే అదే మసాలా అయిపోతుంది దాంట్లో కారం
ఆ అవి లాస్ట్ లో వేయాలి కొంచెం
ఆ
అంటే వైట్ రైస్ చేసుకుంటారా లేదంటే బాగర రైసా అట్లా చేసుకుంటారా అందులోకి టేస్ట్
అదైతే వైట్ రైస్
వైట్ రైస్ అంటే పెరుగుపచ్చడి ఏం పెట్టుకోరా పక్కన
అ లేదు డైరెక్ట్ పెరుగు
సరే మేం ట్రై చేస్తాం మీరు చెప్పిన విధంగా
ట్రై చేయండి
చేస్తాం చే చేస్తాం
మీకేం రావా ఎప్పుడు మామల్నాడుతారు
మాకి రాదనే కదు సిస్ట మిమ్మల్ని అడుగుతున్నాం తెలుసుకుందాం అని వంటలు నేర్చుకోవాలని
నేర్చుకోవాల గూగుల్ తల్లి ఉంది కదా
ఉహ్ నేర్చుకుంటాం నేర్చుకుంటాం
గూగుల్ తల్లి యూట్యూబ్
నేర్చుకుంటామండి మేము కూడా
నేర్చుకోండి మళ్ళీ నెక్స్ట్ టైమ్ మాట్లాడేటప్పుడు చెప్పండి మీ మీకేం వంటోచ్చో
ఆ నేర్చుకొని చెప్తాం ఎగ్జాక్ట్గా చెప్తాం మాకైతే ప్రస్తుతానికి ఏం వంటలు రావూ తినడం తప్ప మీలాగే కా నేర్చుకోవాల్సి వస్తుంది నేర్చుకుంటాం
బాగా చేసి పెడితే బాగా తినుకుంట కూర్చుంటారు కదా
ఉహ్ అంతే సిస్టర్ మేము హ
నీకెప్పుడు చేయాలనిపిలేదా
ించింది కొంతసార్లు చేసా కొంచెం ముప్పు తక్కువ పవడం కారం త క్కువ డం అట్లా మామూలే
ఆ రేంజ్ లో ఏ వంట చేసినారు
చపాతి చేసాను చిత్రాణం చేస్తాను క్యాప్సికం
ఉమ్
నాక్ ఇష్టమే నేను కూడా కొన్ని వంటలు చేస్తా హ
తినీ బతికే ఉన్నారా వాళ్ళు
ఆ బతికే ఉన్నారు టేస్ట్ చేస్తారు మా అన్న మా తమ్ముడు మ నాన్న ఉన్నారు కుడుతున్నాంగంటారు కొన్న
అవునవును
కొంచెం కొంచమే సాల్ట్ తక్కువ వేస్తా
అందుకే అదృష్టం ఉండవాలి గా
ఆ బాగానే ఉందని చెప్పర్ సిస్టర్ తిన్నవాళ్ళు అంతా దరిద్రంగా అయితే చెయలే
ఆ రేంజ్ లో అదృష్టం వొండాల అంటే గ్రేట్లే
తిన్నారు తిన్నారు బాగానే ఉందని కాంప్లిమెంట్ ఇచ్చారు అబ్బా మరి ఎలా ఉందో తెలుగు నేను ఫస్ట్ టైమ్ ఉంటా వితౌట్ యూట్యూబ్ అండ్ గూగు గూగుల్ రీడ్నడ కూడా నేనే ట్రై చేసా చట్నీ
ఆ అవేటి
బజ్జీ చేస్తా నేను బాగా తెలుసా
ఆ తెలీదు తినలేదు కదా
మీరేం అంటది చేసార్ బాగా
ఆ
మీరేం వంట చేస్తారు బాగా అంటడి హలో
ట బాగుంట
అవునా ఓపే ఒకే లేమంట సిస్టమని చెప్పినర్ లేండి మా ఫ్రెండ్స్
ఆ
అ అదొక్కటి తెలుసు అంతే మాకు ఇంకా ఏం లేదు ఏం ఫుడ్ అనేసేసి జస్ట్ అది నార్మల్గా చెప్పారు అంతే లేండి
ఆ
జ్యూస్ లో ఏం జ్యూస్ ఇష్టం ఐస్ క్రీమ్ లో ఏం ఐస్ క్రీమ్ ఇష్టం
మాంగో
మంగో అంటే ఇష్టమా అంటే జ్యూసా లేదంటే
మ్యాంగో జూస్ మాంగో జ్యూస్ ఫ్రూట్స్
ఇప్పుడేం తాగుతున్నారా బాగానే సమ్మర్గా మ్యాంగా ఒకటేనా మ్మ్
చీజన్ ఫ్రూట్స్ ఏదైనా ఇష్టం
అట్లద బాగా తినండి ఇప్పుడు సమ్మర్ కదా బాగా తినండి బాగా అందు బాట్ అట్లా ఉంటాయి కదా మీకు పక్కన దొ దొరుకుతాయి కదా పక్కనే
తెచ్చుకునం ఆ
హ బా తెచ్చకొ తనండి అంటి
తెచ్చుకుంటున్నాం తీన్ కుుట్టనం
ఆ తెచ్చుకొని తింటా నేను కూడా
హ
మ్మ్
ఐస్ల్ దొరుకుతే ఐస్ల్ కూడా తినేది బట్ ఐస్ క్రీమ్స్ సేమ్ అవైలబుల్ గా లేవు ప్రజెంట్
హ సరే సరేలేండి
మ్మ్